చెప్పు
చెప్పు నువ్వే ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ యే టీవీ చూస్తున్నా
ఆహా ఏం చూస్తున్నావ్ టీవీలో
ఒక వెబ్ సిరీస్ వస్తుంది అది చూస్తున్నా నువ్వేం చుస్తున్నావ్
నేనేం చేస్తాలేను రికార్డ్స్ రాసుకుంటున్నా
స్టార్ట్ చేసేసినావా
ఆ చేసినా ఇవాళ
ఏ సబ్జెక్ట్
జువాలజీ
అవుకు
ఆ తిన్నావా
లేదు ఇంకా
ఆ ఏం వండిండ్రు
మాది చికెన్
ఆ పార్సల్ పంపు
పంపిస్తా
స్ ఏమో తెలీదు
తినలేదా మార్నింగ్ నుంచి
తిన్లే
ఓహో వెళ్ళినావా కాలేజ్కి ఇవాళ
ఆ వెళ్ళిన
ఏమేం జరిగింది కాలేజ్ లో
ఏం జరగలే నార్మల్ క్లాసెస్ జరిగినాయి కొన్ని లెక్చరర్స్ యాప్సెంట్ అండి ఉమ్ నువ్వు అయితే ఈ కాలేజ్
మల్ల వెళ్ళలేదు తార్లీకు
ఎందుకు
మార్నింగ్ బస్ మిస్ అయింది అందుకే రాలేదు ఇక
ఆహ లేటుగా లేచావా
లేదు బస్ టైమింగ్స్ కరెక్ట్ గా లేవు డైలీ లేట్ వస్తది ఇ వాళ ఫాస్ట్ వచ్చేసింది అలా మిస్ అయిపోయింది
అంతా వెస్ట్ కాలేజ్ ఆ మీది
మనం ఒకటే కాలేజ్
ఆహా చెప్ప ఇంకా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినావ
ఇంకా లేదు ఎగ్జామ్స్ లో మధ్యలో వచ్చే హాలిడేస్ లో ప్రిపేర్ అవుతా ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే
ఆ
ఏలా
టాపర్స్ ఎట్లా అంటే ఎట్లా మరి
టాపర్స్ నేను కధు నువ్వు
ఆహా నువ్వు కథ క్లాస్ టాపర్ ఆ
అది నిజం అయితే చాలా బాగుంటది
ఆహా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావ్ మరి
ఇంకా ఆ ఆలోచిస్తున్నా చూడాలి ఏం జరుగుతు ఉున్నా
ఎంత మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్స్ లో మీకు సెమ్స్ ఆ
సెమ్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది
ఆహా మిడ్ టమ్ ఎక్సామ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏ సబ్జెక్ట్స్ లో
ఒక్క దాంట్లో సిక్స్టీ ఇంకొక దాంట్లో ఫిఫ్టీ
ఆహా అంత తక్కువ సెవెంటీ సెవెన్ ఎయిటీ రాలేదా ఆ
నేను నంత టాపర్ ఎం కాధు జస్ట్ అలా ఆయావరేజ్
ఎంత వద్దు
లెధు నిజాంగ
ఆ ఆ
నీకెంత వచ్చినయి
నా ఫర్టీ ఫర్టీ ఫైవ్
నిజమా
ఆ నిజమే ఆ
ఎందుకంత తక్కువ నువ్వు అయితే తటాపర్ వీ కదా
ఎమో థెలిధు
ప్రిపేర్ అవ్వలేదా ఈసారి
అహా ప్రిపేర్ అవ్వాలేదు అసలు
అయ్యాయాయో
ఆ ఇంట్లో అందర ఎలా అన్నారు
అందరూ బానే ఉన్నారు
ఆ హా
మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
బానే వున్నారు
ఏం చేస్తున్నారు ఆయిన్కి
మమ్మీ చాయ్ పెడుతుంది అందర్ కోసం
మీ చెల్లి
నోట్స్ రాస్తుంది
నీ వాట్సా తన వాట్సా
నా నోడ్స్ నా నోడ్స్ నా నోట్స్ తన రాయదు
మీతే బానే హెల్ప్ చేసుకుంటార్ కదా
నేనే హెల్ప్ చేస్తా ఆ సైడ్ నుంచి ఏం హెల్ప్ రాదు.
అవును
ఆ నాకు కొంచెం మమ్మీ హెల్ప్ చేస్తుంది.
ఇంకా చెప్పు మీ తమ్ముడి ఎగ్జామ్స్ అయిపోయినాయ.
నడుస్తున్నాయ్ ఎక్జామ్స్ మూడు ఎక్జామ్స్ అయినాయ్ ఇంకా నాలుగుండే
ఓ హు చడి ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు
యశశ్రీ భవాని అంబికా
అలా అలా పేర్లు చోప్ కూడదు
ఆహా మర్చిపోయినా ఎందుకు అడిగినావ్ మరి నువ్వు నీ పని పాట లేదా ఆ
నార్మల్లీ వేరేలా అడిగినా నువ్వు వేరేలా చెప్పేసినవ్
ఆ
ఇంకా అందరూ ఫ్రెండ్స్ వస్తున్నారా కాలేజ్ కి
ఆహా రావట్లే ఊరికి వెళ్ళిన్నారు అందరూ
ఉ హు ఇవాళ ఒక్కదానివే అయిపోయిన
హా ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంది తను కూడా బస్ మిస్ అయింది అందుకే మీ మమ్మీ మీకు బియ్యం పెట్టు అన్నదా
మీకు వినిపించిందా
ఆ వినిపించింది బియ్యం వడ్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా ఆ
చాలా తింటావా నువ్ బియమ్
చాలా చాలా అంటే చాలా టచ్ చేసి టేస్ట్ గెస్ చేయగలుగుతాను ఆ
గొప్ప టాలెంట్యే
మరి ఉ మీకు ఇష్టమా బియ్యం
ఏంతో నేను అంత తినను
ఆహా రేపు టవర్ ర నా కోసం తీసుకునేరా
అప్పుడు మీ మమ్మీ నన్ను కవర్తో కొడుతది
ఆహా మమ్మీ తెలిదు తెలీదు
నువ్వు ఇప్పుడు అలానే చెప్తావు తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ హ నా ఫ్రెండ్ తీసుకు క్క వచ్చింది అని చెప్పేస్తావ్
చెప్పను చెప్పు నాకే తిట్లు పడతాయి నాకే తిట్లు పడతాయి కదా అందుకే
నీకు పడిన తర్వాత హ నాకు కూడా పడతాయి
ఎట్లానయి షాప్ నుంచి కొనుకున్నాం రేపు
బియామ్మా
హా
అక్కే నీకు చిన్న కవర్ లో ఎవరు కట్టిస్తారు బియ్యం కేజీస్ లో అంటే అమ్ము తారు
హాఫ్ కేజీ తీసుకున్నామ ఏమైతది
ఆహా హాఫ్ కేజీ కతం చేసేస్తావా ఒక రోజులో
ఒక రోజు కాదు రెండు మూడు రోజులు పెట్టుకోవచ్చు కదా కానీ బుష్రా ఉంటది కదా
మీ చెల్లెలు మీకు సపోర్టే కదా
ఆహా అంతా ఏం లేదు మమ్మీకి చెప్పేస్తది తను
నిన్ను బ్లాక్మెెయిల్ చేస్తదా లేకపోతే డైరెక్ట్ వెళ్ళి చెప్పేస్తదా
చెప్పేస్తది నో బ్లాక్ మేల్ నథింగ్
ఓహో నేను బ్లాక్మెెయిల్ చేసిన వేస్ట్ నువ్ భయపడవ్ ఏం లేదు
నాకెవరూ భయం అందరు నాతోనే భయ పడతారు
అంతే రౌడీలా ఉంటే భయపడతారు అందరు
అవును మరి అట్లనే ఉండాలి
పాపం నీ బెస్ట్ ఫ్రెండ్ నిను ఎలా భరిస్తుందో ఏంటో
ఏ మా బెస్ట్ ఫ్రెండ్ చాలా చాలు అందుకే నా ఫ్రెండ్ అయింది
లేదు లేదు నేను రోజు చూస్తా కదా తను చాలా అమాయకంగా ఉంటుంది నువ్వు నువ్వు పెట్టి టార్చ చెర్రీ చిన్న పిల్లలా భరిస్తది పాపంతను
లేదు నా బెస్ట్ ఫ్రెండ్ అయిందా అంత అదే తను ఎంత ఎంత పనులు పెద్ద పెద్ద పనులు చేసి ఉండాలి
పిల్లలన్
ఆ నాఫే నా ఫేస్ చూస్ నా ఫేస్ చూస్తే కూడా అట్లా అనిపియదు
మీ పేస్ చూస్తే అనిపిస్తుంది నువ్ చాలా చాలకీ అని
ఇంత ఏం సీన్ లేదు
తన అయితే పాపం అమాయకురాలు
ఆ పేస్ అట్నే ఉండది కానీ మైని ఇంకా హార్ట్ నాకు తెలుసు
అవునా
ఓహ్ చాలు అంటే చాలు నా మైండ్ కి ట్రైన్ చేసేది తనే
అయ్యయ్యో నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు తెలిదు నాకు
ఆహా నిజమే అపద్దమేం లేదు
పాపం తనని నువ్వు కరాబ్ చేస్తున్నావు అనుకుంటా
తనే నన్ను ఖరాబ్ చేస్తుంది సైడ్ నుంచి
పిగిస్తాన్ అయితే చాలా మంచి పిల్ల పాపం
ఆ సరే సరే బాయ్